హలో
ఆ అక్క
తిన్నర
ఏం చేస్తలేనక్క మీరేం చేస్తున్నారు
మా బాబుని పడుకోబెడుతున్నా ఏడుస్తున్నడు తిన్నవా
క తిన్నారా మీరు
ఆ తిన్నం ఎక్ మీరు ఇంట్లో ఉన్నారా హాస్టల్ లోన
హాస్టల్లోనే అక్క
ఈ రోజా కర్రీ బీరకాయ్
మ్ హు
చెల్ల
ఆలు టమాటా
తింటర ఫుడ్ బాగుంటదా
ఇప్పుడో ఎప్పుడో ఒకసారి బాగుంటది
బాగున్నా బాలేకపోయినా తినాలా
అవును అంతే మనం ఇంట్లో లేం కాబట్టి ఏం పెట్టిన తినాల్సొస్తది
హాస్టల్లో ఫుడ్ తినాలంటే గోరంగ పిస్తది
మ్
ఇంకా ఏం చేస్తున్నరు
ఏం లేదక్క ఖాలినే
మ్ వర్క్ ఏం లేదా ఈరోజు హాల్లే
మ్ నాకు కాలేజ్ లేదు ఈరోజు ఫీస్ రియింబుర్సు్మెంట్ ఏదో ఇష్యూస్ ఉన్నయంటే అహ హాలిడే ఇచ్చిర్
ఆహా మీ దగ్గర ఎండ ఎట్లుంది బాగుందా
అవునక్క ఫుల్ ఎండకొడుతుంది
మా దగ్గర కూడా బ బయటికెల్తే అస్ అసలు ఘోరంగుంది ఆ
ఓ మ్
ఈవినింగ్ అయితే కొంచెం బెటర్
ఆ ఈవినింగ్ కొంచెం బెటర్ ఉన్నాయి కని ఆఫ్టర్నూన్ టైంలో
కిచెన్ లో ఇంకా ఘోరం కావచ్చు కదా ఆ హీట్ కి వేడిగాలికి
ను
కాలేజ్ లో ఏసి నాన్ ఏసి కనీసం కాలేజీ లో ఏసీ ఉన్నా మం ప్రశాంతంగా ఉండి ఈవినింగ్ రావచ్చు
ఆ అవునవును ఈవినింగ్ వరకి మాకు ఫోర్ థర్టీ వరకి కాలేజ్ ఉంటది
ఆ
ఉమ్ అంటే మార్నింగ్ క్లాసెస్ చెప్తారు మార్ణింగ్ క్లాసెస్ చెప్తరు ఆఫ్టర్నూన్ ఏమో ల్యాబ్ ల్యాబ్ అయితది
అయితద
ఊమ్
రేపు శ్రీరామనవమి హాలిడే నా
ఉ హాలిడేనే అక్క
మరి ఏంటి ప్లాంన్స్ ఎటైనా వెళ్తారా బయటికి
నేను ఈసారి వెళ్ళలేను వెళ్ళను ఇంకా
ఆహా మేము మహా వెళ్లడమే ఏ ఇప్పటికీ ఆ రీసెంట్ గా మ్యారేజ్ అయిన ఏప్పుడు కళ్యాణం దగ్గర కూర్చున్నం కళ్యాణంలో లాస్ట్ ఇయర్ మా బాబు పుట్టిండే ఈ ఇయర్ వీడు చిన్నగున్నడు కదా ఫుల్ ఎండ కొడుతుంది టెంపుల్లో బాగా మంది ఉంటరు కదా
హమ్
వెళ్లాలా వద్ధా అని చూస్తున్నా
అవునా నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్తాం
మా అత్తమ్మ వాళ్ళందరూ వెళ్తారు కానీ వీన్నీ పట్టుకొని ఉండడమే నాకు టార్చ అనిపిస్తంది ఫుల్ సతాయిస్తడు
అంతే ఇగా మళ్ళీ ఆక్కడికిళ్లినమన్కోండీ అం అంత రష్ ని చూసి కొందరేమో బానే ఉంటరు కాకపోతే కొందరు చిన్న పిల్లలకీ
హు వీడు బాగానే ఉంటడు ఆడుకుంటడు కానీ వీ హీట్ తట్టుకోడు అస్సలు తట్టుకోడు వేడి మామూలుగా చల్లగుంటే ఆడు కుంటాడు మొత్తం ఘోరంగా నన్ను టార్చర్ చేసి దానికంటే నాకు ఎటు పోకుండా ఇంట్లో ఉన్నది బెటర్ అనిపించి నేను ఎటు వెళ్తలేను అసలు
అదే ఇగ ఎండ కొందరికి పడదు కదా చిన్న పిల్లలకి పాపం
అవును ఇప్పుడింకా ఉమ్ కొంచెం కొంచెం నడవడం స్టార్ట్ చేసిండూ టార్చర్ ఆ పాకడం స్టార్ట్ చేస్తనే గోరంగా అనిపి చ్చింది నడుచుడు ఇంకా టార్చర్ చేస్తాండు ఎక్కడికివడితే అక్కడికి పోతాండు నడుచుకుంటూ కిందికి స్టేప్ సన్నిదికి కిందికి మా షాప్ ఉంటది కింద అక్కడికి వెళ్తా అని ఏడుస్తాడు
అవును
కి వెళ్ళడానికి చూస్తాడు
ఉమ్
నడిస్తే ఘోరంగానిపిస్తాంది నడవకుండా హ్ పాకిినప్పుడు పస్ అంత గోరంగా చేయకపోయేది
చిన్నపిల్లలు ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తది గాని
అదే తెలిసే వరకు కొంచెం చూసుకోవాలి తర్వాత
పెరుగుతా ఉంటే వాళ్ళే కానీ అట్లాని మనం పెరిగే కొద్ది ఇంకా చాలా గాఉరాలు చేసినం అనుకోండి వాళ్నకు అసలు ఏం లేలువకుండా పోతది
అదే అయితది
మ్ నేనే ఏప్పుడు ఎం అనుకుంటా అంటే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంత గౌరవంగా పెంచితే మస్తు సెన్సిటివ్ గిట్ల ఎండకు బయటికి పోయినా అనుకోండి నా ఫేస్ అంత రెడ్ అయితది అక్క
అవును అసలు అనిపిస్తది అప్పుడప్పుడు మనమే తట్టుకోలేక పోతున్నాం వీల్ ఎట్లాతట్ వి
ఇందక వెళ్ళిన ఫేస్ అంతా రెడ్ అయిపోతది తుమ్మిన ఇంకా జలుబు అయితే మొత్ మొత్తం ఇట్లా రెడ్ అయితది నా ఫేస్
నుకు ఫేస్ మొత్తం రెడ్డా
అవును ఉమ్మ్ ఆ
ఇంకా ఏం చేస్తున్నావ్
ఏం లేదు అక్క ఖాళీ
పడుకున్ ఆఫ్టర్నూన్ పడుకుంట్రా
లేదు అక్క ఆహా కాలేజీ ఉంటాం కాబట్టి నిద్ర ఏం రాదు
ఆహా మామూలుగా హాలిడే ఉన్నప్పుడు కూడా పడుకోరా
నిద్ర రాదు ఆఫ్టర్నూన్ టైమ్ లొ అస్సలు
ఒకవేళ వాడుకుంటే కాలేజ్ టైమ్ లో మళ్ళా నిద్ర పోవాల్సి వ
అ కాలేజీలో ఉన్నపుడు నిద్ర వస్తది
హా అవును ఒకసారి పడుకోవడం అలవాటు అయితే ఆఫ్టర్నూన్ ఊకే ఆఫ్టర్నూన్ నిద్రొస్తది ఇగా
అవును అక్క
పోకుండా ఉండడమే బెటర్గాని ఎప్పుడన అలసిపోయినప్పుడు వడుకోవాలి వుకే పడుకో పండుకోకుండా
నాకు ఆఫ్టర్నూన్ అసలు ఆఫ్టర్నూన్ ట్రై చేస్తా నేను పడుకుందాం అనేసి
నేను అట్లనే ఉండేదాన్ని కాలేజ్ లో ఉన్న అప్పుడు నా మ్యారేజ్ అవ్వకముందు ఒక టూ వన్ ఇయరేమో కలిగుండే అప్పుడు కూడా ఆఫ్టర్నూన్ వడుకుంటే హెడ్ ఎక్ వచ్చేది అసలు పడుకోకపోయే దాన్ని ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పడ్ నుండి టాబ్లెట్స్కో దేనికో ఫుల్ నిద్ర వచ్చేది అది కాన్ ని ఇప్పుడు కూడా కంటిన్యూ అయితాంది అది అట్లా అయిపోయింది
ఉమ్ కానీ అమ్మో కొందర అయితే ఊకే పడుకొనే ఉంటారు నాకైతే అసలే నిద్ర రాదు పడుకుందామ్ అంటే
కొందరు హాస్టలల్లో గుడా ఊకే వడుకొ క్కొని ఉంటారు వాళ్ళకి ఎట్ల నిద్ర వస్తారో అర్ధం కాదు. మార్నింగ్ లేవడానికి లేట్ గానే లేస్తారు అన్ని లేట్గానే మళ్ళీ నైట్ కూడా తొందరనే పడుకుంటారు. ఆఫ్టర్నూన్ కూడా పడుకు
మళ్ళ కాలేజ్ నుంచి ఒచ్చాక గూడా పడుకుంటరు మా ఫ్రెండ్స్ అయితే కొంతం ఒకామె ఉంటది ఆమెకి ఊకే నిద్రనే గావాలి ఖాళీ టైముంటే ఖాళీ టైంముంటే పడుకో
నైట్ సరిగ్గా వాడుకున్ టే సరిపోద్ది అంత పడుకొక పోయినా నైట్ ప్రాపర్ గా నిద్ర పడితే
అవును నైట్ నైటేమో చాలా లేట్ గా వడుకుంటది. మార్నింగ్ ఎమో లేట్ గా లేస్తదిగ కని మార్నింగే మార్ని నై టైమ్ లోనే మంచిగా పడుకోవాలి. న మనకు నైట్ టైమ్ లో ని నిద్ర పడు నిద్రపోతెనే బ్రెయిన్ కొంచెం రివ సైతా
ఉకే ఈ ఫోన్ చూసుకుంటున్న నిద్ర సరిగ్గా పట్టది. పిచ్చి లేస్తది.
అవును
కానీ రీల్స్ చేయబట్టి అందరూ పన్నెండింటి వరకు రీల్స్ చూత్తానే ఉంటాన్రే ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉండడం.
ఈ ఫోన్ వల్ల ఫోన్ వల్ల చిన్న పిల్లలకు గూడా వాళ్ళు ఫోన్ లేకపోతే తింటలేరు.
మా వొడయితే అసలు ఫోన్ చూడడు గని టీవీ దానికి వైఫై కనెక్షనె గని టీవీ లొ యూట్యూబ్ నాన్ స్టాప్ మొత్తం డీజే య్యే ఫోక్ సాంగ్స్ సు కార్టూన్ కోకో మెలర్ కో ఒ ఎల్లనన్న సౌండ్ వస్తే పాకు తు పాకుతూ కిచెన్ ల నుండి హాల్ల కొచ్చి చూస్తడు చూసి మళ్ళ ఎళ్తడు అసలు టీవ్ ఫోన్ కంటే టీవీ కొంచెం బెటరే అంత అడిక్టెం గాదు కొంచెం సేపే చూసి మళ్ళేళ్ళి ఆడుకుంటడు కానీ నాకే కల్లకేవన్న అయితదెమో అని భయమైతది అ
ఎన్నియర్స్
ఇప్పుడా ఫోర్టీన్ మంత్స్ అంతె ఫస్ట్ బర్త్డే అయిపోయి టూ మంత్స్ అయితుంద అంతె వన్ ఇయర్ కంప్లీట్ అయింది
మ్ హు
రీసెంట్ గానే కానీ టీవీ చూస్తడు టీవీ మానిపిద్దామని ఎంత ట్రై చేశినా చూస్తునే ఉంటడు మీకు హాస్టల్లో ఈవినింగ్ టైం లో టీ స్నాక్స్ ఏమైనా పెడతరా
టీ పెడతరూ గనీ టీ తాగను నాకు అలవాటు లేదు.
అదే బెటర్ అక్కడ టీ తాగేకంటే అదే మంచిగుండది
రొ ఎమో
ఆ స్
కర్రీస్ ఏమో మంచిగ చేయరు కర్రీస్ ఏమో మంచిగ చేయరు టీ ఎవరు తాగుతరో ఎమో
అయినా దానికి గూడ లైన్లల నిలవడి తాగేటోళ్ళు గుడుంటరు హాస్టల్ ల్ల
కాదు ఇంకా అసలు ఎండలో కొంతమంది టీ తాగుతరు అసలు మా అమ్మమ్మనైతే బ్రష్ చె తినిండ చాలు టీ ఫస్ట్ టీ తాగాలి
ఎక్కువ మంది అట్లనే ఉంటరు టీ కి అడిక్ట్ అయిపోయి వా దాగు వంతేనే సిస్టమ్ స్టార్ట్ అయితది అన్నట్టు వాళ్ళకు
అవును
మా మమ్మీ కూడా అంతే ఫస్ట్ బ్రష్ చెయ్యక ముందే టీ పెట్టి ఫాస్ట్ బ్రష్ చేసి నక్కనచ్చి వేడి వేడి టీ దగినంకనే ఏ పనియినా స్టార్ట్
ఆహ్
అంతే ఇక కొందరు టీ కడిక్ట్ అయితే అట్లనే అనిపిస్తుంది తెల్యాలి ఇప్పుడు సమ్మర్ లో అంత తాగాలనిపియ్యదు కానీ వ్
నీలాఫర్ కేఫే నీలోఫర్ కి ఫ్యాన్ వన్ ఫిఫ్టీ చాయ్ కి కెఫీకి అవును
అక్కడ ఎక్కువుంటది కదా
ఆహా హైదరాబాదులో హ
అట్లాంటివే ఇష్టంముంటాయి మామూల్గ ఇంట్లో ఎంత మంచిగా పెట్టిన నచ్చ ఉంటాయి కదా అక్కడ రేటేక్కువ పెట్టి తాగితే మంచిగా తాగుతారు మా తమ్ముడు ఇంట్లో మా మమ్మీ ఎంత మంచిగా టి చేసిన తాగాడు బయట మాత్రం వాడు హాస్టల్కేళ్ళినప్పుడు ఇరాని టీ అని అదని ఇదని అన్ని అట్లాంటివి మాత్రం దాగుతడు ఇంట్లే ఎంత మంచిగా వెట్టినా ఒక్క రోజు కూడా తాగడు అట్లనే ఉంటది బయట వాటికే
ఏదైనా కూడా బయట ఫుడ్డే ఆయిన ఇంట్లో మనం ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా ఫుడ్ చేస్కు కున్నా కూడా అసలు తిననే తినరు ఎవ్వరు సమ్ టైమ్స్ మేము కూడా అంతే మా ఇంట్లో మా మమ్మీ ఇంత మంచిగా చేసిన కూడా ఆ హాస్టల్లో ఉన్నప్పుడు రోజు మంచి అంత రోజ అడిగిన ఫుడ్ చేసి పెడుతది మంచి మంచిగ అవి వొంది తింటే అయిపోతుది కదా అక్కడ ఉన్నప్పుడు ఏది చేసి పెట్టినా అదోద్దు ఇదోద్దు అనుకుంటా ఉంటాం హాస్టల్కవచ్చినకనేమో
రియలైస్ అయితరడన్నట్టు ఆ మళ్ళీ ఇంటికెళ్ళి వన్వీక్ ఉండేసరికి అన్ని ఒకటేసరి తినలేము మళ్ళీ
ఓకే అక్క మరి
ఓకేరా